హలో. హలో.
హలో.
హయ్.
హాయ్ బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు.
నేను కూడా బాగానే ఉన్నా. ఈ మధ్య మా ఇంట్లో చాలా సందడిగా అనిపిస్తుంది. ఏదైనా ప్రత్యేకమైన పండగా ఉందా.
అవును. ఇప్పుడు ముస్లింలకు ఎంతో పెత్రమైన రంజాన్ ఎలా జరుగుతోంది.
యస్. ఆహో. రంజాన్ గురించి చాలా సార్లు విన్నాను. కానీ అది ఎలా జరుపుకుంటారో సు గుర్. తియంస్ తెలియదు నువ్వు కొంచం వివరం చేబుతావా ప్చ్.
ఖచ్చితంగా చెబుతాను రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్ లో తొమ్మిదవ నెల. ఈ నెలలో ముస్లింలు దేవుడిని దగ్గర కావడానికి ఉపవాసం ఉంటారు.
ఉపవాసం అంటే రోజంతా తినకుండా ఉండ ఉండడమా.
అవును ఉదయం సూర్యోదయం కంటే ముందు నుండి. సూర్యాస్తమయం వరకు తినకుండా తాగకుండా ఉపవాసముంటారు దీనిని రో రోజా అంటారు.
ఉమ్. అది చాలా కష్టంగా ఉండదా.
మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ భక్తి నియంత్రణ ఉంటే అద్. అలవాటు అవుతుంది. ఉపవాసం మనకు సహనం నేర్పుతుంది.
మీరు ఉదయం ఏమీ చేస్తారు
మేము ఉదయం చాలా త్వరగా లేచి సహాక్ అనే భోజనం చేస్తాము అది రోజంతా ఉపవాసం ఉండేందుకు శక్తిని ఇస్తుంది
అప్పుడు సాయంత్రం ఎప్పుడు ఉపవాసం ముగిస్తుంది హలో
లో
అప్పుడు సాయంత్రం ఎప్పుడు ఉపవాసం ముగిస్తుంది
సూర్యాస్తమయం అయిన తరువాత ఇక్తార్ అనే భోజనం చేసి ఉపవాసం ముగుస్తుంది
హలో హలో
లో
చెప్పు
ఇఫ్తార్ సమయంలో ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయా
అవును ఖర్జూరం పండ్లు జ్యూసెస్ సమోసా వి రంకాలు ఉంటాయి కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్తార్ చేస్తారు
చాలా ఆందంగా ఉంటుందని అనిపిస్తుంది
నిజమే ఇక్తార్ సమయంలో పుట్టు వస్తుంది స్నేహితులు అందరూ కలిసి ఉండడం చాలా ఆనందాన్ని ఇస్తుంది
రంజాన్ లో ప్రధ ప్రార్థనలు కూడా ఎక్కువ చేస్తారా
ఆ అవును రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తాము అదనంగా రాజ తారవియ అనే ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తాం
తరవిహ అంటే ఏమిటి
అది రాత్రి మసీదు లో చేసే ప్ర ఏక ప్రాధా చాలా మంది కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తారు
రంజాన్ సమయంలో పేదవారికి సహాయం కూడా చేస్తారని విన్నాను ఆ
అవును దానిని జకాతె అంటారు సంపాదనలో కొంత భాగాన్ని పేదవారికి ఇవ్వాలి
అది చాలా మంచి ఆచారం
నిజంమె దానం చేయడం ద్వారా సమాజంలో సమానత పెరుగుతుంది
రంజాన్ చివరిను వచ్చే పండుగ ఏమిటి
రంజాన్ ముగిసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్ పండుగ వస్తుంది
ఊ ఈ పండుగ ఎలా జరుపుకుంటారు
ఆ రోజు ముస్లింలు కొత్త బట్టలేసుకుంటారు మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు తరువాత ఒక
అర్జన్ గీత గని శుభాకాంక్షలు చెప్తారు
ఊ ఆ రోజు ప్రత్యేకమైన స్వీట్లు ఉంటాయా
అవును షీర్ కుర్ మా ని నీ చాలా ప్రసిద్
ఉమ్ అది చాలా రుచిగా ఉంటుందని విన్నాను
అవును పాలు ఖర్జూ ర
అది చాలా రుచిగా ఉంటుందని విన్నాను హలో
వాళ్ తయారు చేస్తారు
రంజాన్ మనకు ఏమి నేర్పుతుందీ
అవును అ అలో
నిజమే ప్రతి పండుగ మనకు మంచి విలువైన విలువ విలువ ను నేర్పుతుంది హ్లో లో నిజమే ప్రతి పండుగ మనకు మంచి విలువల్నేర్పుతుంది హలో హలో లో లో హలో నేను మతమేదయినా మనం అందరం ప్రేమతో ఉండాలి మ్మ్మ్ చాలా మంచి విషయాలు చెప్పారు అహు అ ఇప్పుడు నాకు రంజాన్ గురించి చాలా స్పష్టంగా అర్థమైంది ధన్యవాదాలు ముందుగా నీకు శుభాకాంక్షలు నీక్కూడా ఈద్ ముబారక్ అందరికి రంజాన్ మరియు ఈద్ పండుగ శుభాకాంక్షలు ధన్యవాదాలు మిరూ రంజన్ బాగా సంతోషంగా ఉంటారనుకుంటా? అవును లో హలో లో సరే రేపు చేస్తాను బాయ్ బాయ్